ఆ చెప్పు
ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ వస్తే ఎవరు ఏం చేస్తారు ఏం చేయరు చిన్నప్పటి నుంచి ఉన్నాడు కదా మనోడు కదా
అదేలేగాని అట్లా ఉంటాది కదా అయితే పెద్ద పెద్ద గొడవలుయినప్పుడు కూడా నేను పోయి ఇబ్బంది పడడం నేను పోయి చేయడం జరిగింది అప్పుడు ఆ టైమ్ లో వాళ్ళు ఎక్కడ నువ్వు దాసు న్నారు ఎక్కువనో పోయి ఉన్నారు రావడానికి కూడా భయపడరు కనీసం వచ్చి కలవడానికి కూడా భయపడరు ఆ టైంలో
అదేలే చెప్పింది అమ్మ చెప్పింది గానీ ఒకసారి ఆ ఇంకా నేను అమ్మ అమ్ములు మొన్న లాస్ట్ టైం ఫెస్టివల్కి వచ్చి వెళ్తుంటే ఇవాళ ను రోడ్ దగ్గర ఊర్లా మనంటి దగర
ఆ సరే
వాళ్ళను బస్ ఎక్కిద్దామన్ చెప్పి ఎళ్తున్నాం ఎళ్తున్నాం అమ్మ నేను అక్క ఉమ్ చున్నే వెళ్తున్నాం
వెళ్తుంటే
ఆ అన్న వాళ్ళ డాడీ చూసి బాగున్నవార మమ్మీ అంటే బాగున్నా నేను బాగున్నా అంటే బాగున్నా ఆ బుజ్జి ఎవరని అడుగుతుండు నన్ను అదే రోజు కొత్తగ చూసినట్టు
ఆ ఓకే అడుగుతండు
అక్కన్నయి మా మరదలన్ అక్ అన్నాది
ఏం అంటుండుమరి
అవునా సరేరా బాయరా ఉంటుండ ఇగ
యో గయ్యే ఉంటాయి వీళ్ళ దగ్గర
నన్ను అంతకు ముందు చాలా సార్లు చూసిండు
చాలా సార్లు చూషిండు అక్కడ వాళ్ళ గల్లీల కూడా చాలా మంది చెప్పే ఉంటర్ ఆయనకు
చెప్పే ఉంటారు ఒకసారి నాన్నని పెన్షన్ కాడ్చి చెక్కించుకొచ్చినప్పుడు నేనే ఉన్నా ఇ
ఇంటికాడున్న అవ్ను నువ్వే ఉన్నావు ఇంటి దగ్గ నేను తర్వాత వచ్చినా నువ్వు నాక్ చెప్పినవ్
చెప్పిన మళ్ళీ ఇట్లా అడుగుతాడ్ చెప్పు ఆయన ఇగ
కావాలని ఎ అయినా నాకు మెయిన్గా వాళ్ళ ఫ్యామిలీ నుంచే నాకు ఇబ్బంద్ ఉన్నది
పెద్దమ్మా కోపం వస్తాద్ అట్లా చేస్తే ఎందుకు ఆయనక్ ఆవ్శ్రమ ఇవి ఆయన తెలుసుకొన్ మాత్రం ఏం చేస్తాడు
అంతే కదా తెల్వకపోత్ తెలుసుకునే సరే తి అనిపిస్తది తెలుసుకొని మాత్రం ఏం చేస్తారో తెలుసుకోవాలే అది అంటే తెలుస్ కొడం తప్పు కాదులే కాని తెలిసి తెలుసుకోవడం ఎందుకు మళ్ళ
ఏయే గిరవానే
ఒట్టుట్టుగానే కావాలని ఏదో చేద్దాం అనే అడిగా ఏదో ఏదొ చేసినట్టు
ఇప్పుడు ఏదో కల్పించ్ కోని మాక్ మాక్ మా అన్నట్టే కదా
అంతే కదా దానికోసంఅనే గ అనే కదా అని మాట్లాడిస
అట్లా వసే నిపిస్తుది మనుషులకి చిరాగా వస్తుది
మర్ తలరాదా అలా ఎవరికనా అనిపిత్తది
కోపమొస్తాది
మొన్నా బాస్కర్ అన్నా అంటుండు
ఏ భాస్కరన్న
ఆ అదే అడ్వికట్
ఆ
వాళ్ళయి ఇల్లు పని చేసేదిం ఆ ఇల్ పని చేసిందింటే పంజస్ ఆంటే ఆంటడు ఆ మీ బాబాయ వచ్చు వచ్చేసి అడుగుతాండు అడుగుతున్నాట బాబే మా మాగుంది మాట్లాడాలి గాని అంటా అన్నట అవునా అంటడి మా ఉందనంగా ఉకేన్ ఆట్టన్నటా అన్నన్నాటా ఆయన నాకు ఓపన్గా చెప్తా కానీ ఆయనకు నా అర్థం అవుతుంది అంతే మా ఒంద మాట అల చేయాలంటండటా ఆ అంటుంటే ఏనావాల
ఆ అన్నీ ఏమన్నాడాటా మరి
ఆ చేద్దామా అన్నట నన్ను అడిగాను మా ఉందంటే ఎవరిది నీది నీ శుబ్భ అన్నని అన్న సుభాషి దా అని అన్న
టీ ఏమన్ టరను మరి
ఉంటామి కావాలని మా అంటర పరాశకం ఆడతారు నాతోట అన్నది ఏ లేదన్నా ఏ లేదన్న నేను సీరియస్గా అన్నాను అంటే మా చిన్నకి చేయాలి ఇంకా పిల్లలు ఇబ్బంది ఎందుకు చేయాలని ము పోయిన సంవత్సరం కూడా అన్నాడు అన్న బాబాయ్ చిన్నమ్మ గ ఇట్లా కూడా అన్నారు చేయాలని వసి అన్నాడు మరి అది గట్లన్న అంటే మా వాళ్ళ అంటే మరి మా తమ్మును కూడా చేయాలని ఎంచం అంటళ్ళు తొందర చేస్తే అయిపోతే ఏమవుతుంది తర్వాత చదువుకుంటుంది అన్నట్టు కూడా అంటారుథి పిల్లలు కూడా కొంచెం ఆనందం ఉంటారు కదా అంట అండగా బాబాయ్ అనడని అన్న
ఆ అంటే ఏమంటాడు మ అన్న
ఏ లేస్తాం మీ నీ గురించి అన్నాడా అంటాను అవునా అన్యనా సరేస్ సే మరాలాడుడిన్నా ఈ సమ్ర్ చేయరాదు మడున్నాది అ చేద్దామా చేద్దామనే చేద్దామ అనేదాన్ని అన్న అర్ధం కాలే
ఎవరిని ఏంది అని ఏం చెప్పలేదా
చెప్పలే ఏం చెప్ప నేను అడగలేదు ఎందుకు ఆనకు అర్థం ఆన మళ్న తర్వాత అనడన్నట్టు నా త అంటే పేరు మనుష్యయం చేయకుండ ఏ మాట మాట మాట్లాడదే ఉన్నది కాని ఇక తమ్మునికి సర చేయాల్సిందే ఇంకే ఉన్నది పెళ్లి ఒక్కడే బ్యెన్స్ అయంది అంటాడు
ఓ దీవుడా ఎందుకంట
ఇక అంటాడుగా అట్లా పళ్ల కూడా కూడా బాసరి కాకుడా అయితే బాయకి
ఇష్టమేనే కానీ మా డాడీ ఏమంటుడం అని ఒ సందిగ్ధం తో ఆలుతాను కాగానీ మీ బాబాయ్కి ఇష్టమే
దే అదే అర్థ అవుతుందిగా మొన్న తిడుతుంటే వాడు చెప్పినాగా నీ పిల్లలు ఇట్లా బాబ వాడు ఇట్లా మాటదారుతుంటే బాబాయే అని సీరియస్ అయింది అని చెప్పి అన్నాగా
అవునవును ఆ రోజు కాదు
అవునా అదే అయితే నేను విన్నా విని కూడాడ ఇకా
అదే అంతేగా నేను వచ్చినా కదా అప్పుడే మళ్ళీ
అదే అదే అప్పుడే వచ్చిన వచ్చి నాకు గాలిఊకుంటుే నువ్వు నన్ను అడుగుతా నిన్న అడిగి నిన్న అడిగితే నువ్వు అట్లా కాదు ఎవర అన్నారు నువ్వు చెప్పు మీ అక్క నా అన్నది నేనా అని నువ్వు అడి చెల్ అడిన చిల్డిగా ఆ టైమ్ లో ఇగ అ నేను కావాలనే కళ్ది నాకు కుడకబస్తుంది అప్ ఇపుడు చూస్నకధ లేదు ఇదేం అనీ ట్రై చేస్తున గానీ లిప్త మంచిగా ఉండదు బాగుండదు అనేసి గట్లనేపడుకున్నాను చాలా కష్టంగా పడుకున్నా
కూసింది
హు ఉన్నాని తెలిసి కూడా అంటున్నారు అంట్ గా సరే ఈగ ఇగ వాళ్ళకి అంత న్యాయంగా అనిపించినప్పుడు సరిది అనిపించినకు మాటలు అనేటప్పుడు కూడా మాటలు అనడం తప్పు కాదు క్క అనే వరకు అనాలి మర మాట్లానొద్దు కదా మళ్ళీ అది కూడా ఆ లిమిట్స్ వరకయినా మితిమీరిల మాటలు కూడా అన్నా అనొచ్చు ఏ టైంలా అది నీ వాళ్ళ దగ్గరకు వచిన్నపుడు అనాలి అదే నీ అక్కనో చెల్లినో నీ సొంత మొత్తాన్ని సతహాగా ఉన్న వాళ్ళని బ్లడ్ రిలేషన్ ని దగ్గర వోళ్ళ అంటే వేరు ఎక్కడి నుంచోనో వచ్చిన ఎవరి ఏదో జరిగిన వాళ్ళను ఎక్కడో ఉన్నోళ్ళను ఏదో నిన్నగాక మొన్న సంవత్సరం నుంచొని పరిచయస్తుం బట్ పట్టుకనే నువ్వు చిన్నప్పందిరికు న
అ కరెక్ట్ కాదు నాగురించ్ మంచి తెలియదా మరి వానకి ఎవరు ఎలాంటి వోళ్ళు ఏంది అని
అదే కదా నేను అనేది ఇప్పుడు నా నాది కూడా అదే కదా నా బాధ కూడా అదే కదా నన్ను కూడా అదే అందుకే కద నేను నేను హట్ అయింది కూడా అందుకేద ఇక్కడ ఈన తోటి
ఏంటో మీకు కదా
ఇప్పుడు ఈశన్ నో దగ్గర కూడా అట్ట అయింది అన్ కే నేన్ నా గురించి నీకు తెలిసి అంత తెలిసి కూడా, నువ్వు ఇంకొకళకు అది చేసి ప్రేయారిటీవచ్చా అన్నప్పుడు, నేను అందుకనే ఆ మధ్యలో నీతో నే అంటేను గా మాట్లాడకు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావ్ అవసరం ఏ ఉన్నా నీకు చెప్పు అంత పత అ ఆగబోతు పోయేదేముంన్నీ నన్నీ కుతుర్ అంటే ఆయ్ ఏమో పోనీ తీ అని నువే అన్నావ్
అంతే లేగాని ఇక మళ్ళీ వాళ్ళే వాళ్ళు మాట్లాడినప్పుడు ఇప్పుడు మళ్ళా
మాట్లాడతరు వాళ్ళు ఏం లేకుండా మాట్లాడితే ఉండాలే అట్టనే ఉండాలే ఉంచుకోవాలే వీ వీర్ మారతాను కి ట్రై చెత్తడే మొన్న వినాయక చవితే అప్పుడు గొడవ అయితుంటే ఫోన్ చేసింది అన్ చెప్ ఇప్పుడు అన్న రా అన్న ఆది ఇది అని మాట్లాడతాడు అయితే
ఎప్పుడు మొన్న మొన్ననా
ఆ మొన్న మళ్ళీ జరిగినావ అక్కడ నుండి
సరేనా ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు ఓకే
మున్ని చేసిన్నా మళ్ళీ
చవితి రోజు అడ గొడవ అయితుంటే ఇట్లా సురేష్ గానోళ్ళు, ఈ సిద్ధూ వాళ్ళు వాళ్ళు ఫో లోళ్లి పెడుతున్నర్ న్నని ఫోన్ చేసిన్నారు
ఊమ్ నాకు తెలివదు నాకు చెప్పలే
చేసిండు చేసిండు చేస్తేనే మాట్లాడినాడు అంటేనే నేను మాట్లాడలేదు ఆయన కూడా నేను సిద్ధు గానికి ఇచ్చిన కానీ సిద్ధుగాడు లేడంట సురేష్ గాడు చేస్తుంటే నేను అన్న ఎక్కడ నువ్వు అనగానే నేన్ ఏమ్మటే సిద్ధు గానికి ఇచ్చి మాట్లాడరా అని అన్నా మాట్లాడమంటే అంటే వాడు మాట్లాడిండు, మాట్లాడితే అన్న ఇట్లా గొడవ అయింది, అన్నన్ రమ్మన్ రా ఈడీకి ఆగుతలేడు, సురేష్ అన్న వాళ్ళు చెప్పనా వినట్లేదు అన్న న్ రమ్మన్ రా అంటే అప్పుడు వెళ్ళినా నేను
అంతేలే తర్వాత
మళ్ళా మా అక్కడ అక్కడికి పోయినా కూడా నాతోను మాట్లాడతానికి ముందు ముందు కొత్తండు అన్న అ దాని ఇ అన్నకి ఇంతగానం చేసిరు అవసరమా అంటే, నేను వీనితో మాట్లాడలే డైరెక్ట్గా వానితోనే మాట్లాడిన, ఎందుకు లొల్లి చేస్తున్నారు ఏంది అని ఇద్దరిని ముఖ ముఖామ్ దగ్గర బె డ ఇది కరెక్ట్ కాదురా ఆది ఇది అని చెప్పేసి ఎటిల్ నీ అట్ చేేసేసిన
అంతేలే కాని ఇక వీడు మళ్ళీ మొన్న మా అన్నకట్లా అయినప్పుడు, ఇక కొంచెం టైం కు చూసుకునే వాళ్ళు ఎవరు లేర్ కదా, ఇక వాడు మళ్ళీ వాడితోటి ఉంటాడు, కదా అని ఇక మళ్ళా రేపు మనం కలిసినా కూడా మళ్ళా వాడు మన ఇంట్లనే ఉంటాడు కదా అని.
ఆ అదే అదే
ఏం చెత్తం మరి మనం
ఇవ్వన్ ఉంచాలే ఒకొ ఎవ్వని ఎక్కడ ఉంచాలే, అక్కడ ఉంచాలే, నేనెతుకుంటా నేన్ నేత్తుకెత్తుకుంటా నువ్వెత్తుకోవద్దు నువ్వు కొంతమంది ఎత్తుకోవచ్చు కానీ నేను ఎత్తుకోవద్దు
అంతేలే అందరు అందరిని ఎత్కోలే లేగాని ఆ నాకు మొన్న వాడు అంటుండు మీ అన్న మీ అన్న ఒకసారి నాతో ఇట్లా అన్నాడు
అన్నది
తెలుసు వాళ్ళు తెచ్చిరాని గాని
అందుకే నాకు కోపం వచ్చింది.
తెలుసు నాకు అర్థమయింది గానీ
నువ్ ఫోగట్ కోలేకపోవచ్చు. కానీ నాకు పోవ్ కూన్న ఈజీగా వాళ్ళన్ నాకు సంబందం లేదు. కాబ్బటి
నాన్నన్నది కాబట్టి నీ కోపం వస్తాయి. ఇప్పుడు అంతేనే ఇప్పుడు సరే నాన్నన్నర్ కాబట్టి పోనీలే మావాలెగా అని నాకు అనిపితది గాని
నీకు అనిపిస్తది. ఎందుకని నీ బ్లడ్ రిలేషన్ కాబట్టి నీ అనిపిస్తది. కానీ నాక్ కనిపియదు కదా
అంతేలే
ఎంతగా ఇప్పుడు నేను నేను నేను చెప్పేది కూడా కరెక్ట్ కాదు వాస్తవానికి ఏది న్ను అలానా వదిలే సప్లై పోక్ అనడం కరెక్ట్ కాదు కానీ నాది. కాదు కాబట్టి నేను అనగాలుగుత ఈజీగా స్టాక్ స్టాక్ అయితుంద మల్లి మల్లి జేయల్